హలో
హలో
ఆ అండి ఇందాక మాట్లాడుతుంటేనే కట్ అయిపోయిందండి
ఇది ఎందుకో అండి మీ నుంచి రెస్పాన్స్ ఏం లేదు అంటే నార్మల్ గా ఉంది కాల్ నో సౌండ్ అసలు
నేను మాట్లాడుతూనే ఉన్నా అనమాట నాకు వాయిస్ ఏం వినబడలేదు
నేను అడుగుతూనే ఉన్నాను హలో హలో ఉన్నరా అని కానీ ఏం రెస్పాన్స్ లేదండి అందుకు కూర్కే ఇంకేం ప్రయోజనం అన్నట్టు నేను కాల్ కట్ చేసనండి
అవునా నేను మళ్ళీ నీకు నార్మల్ కాల్ చేద్దామని చేయడానికి వెళ్తూ ఉంటే మళ్ళీ కాల్ వస్ వస్తుందని ఇంకా లిఫ్ట్ చేసేసానండి
ప్రాబ్లమ్ ఉంది అని చూపిస్తుంది అండి సరిగ్గా వెళ్ళట్లేదు కాల్స్
ఓకే ఓకే
మన అది గ్రూప్ లో కూడా చాలా మంది అదే మెసేజ్ చేస్తున్నారు సార్ ఎందుకు ఇట్లా కాల్స్ వెళ ట్లేదు అని
ఓకే ఓకే
ఆహా ఏం చేస్తున్నారండి మీరు
నేను చిక్కుడుగాయ గీలుతున్నానండి రేపటి కోసం అనేసి
మీరు వర్కింగ్ ఉమెన్ ఆ అండి
ఆహా లేదండి హోమ్ మేకరే ఇంట్లోనే ఉంటాను
ఓకే ఓకే
ఊ మా బాబు పడుకున్నాడు ఇంకా వాడు లేస్తే మళ్ళీ పన్ చేయనీయడనేసి
అవును నిజమే అండి నిజమే
ఊ వాడు పడుకున్నప్పుడే చేద్దాం అనేసి ఇగ చించుతున్నా అనమాట
ఊ హు ఉ మా సైడ్ అయితే వొలుస్తున్నాం అంటారండి
ఆ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగ్ గదండి
ఇది కొత్తగా అనిపిస్తంది ఏరుతున్నామంటే
ఆ మా సైడ్ వోలుస్తున్నామంటారు తుంచుతున్నామం టారు ఆ ఇట్ల గిల్లుతున్నామం టారు ఇగ అన్నీ
మీకి ఇంకొక జోక్ చెప్పిన అంటే మీరు కొంచెం ఇది సీరియస్ గా కాకుండా సిల్లిగానే తీస్ కొండి గీరుతున్నాము అంటే మనకి ఏదనా దురద అనిపించినప్పుడు
ఆహా నేను ఇందాక గీర్తున్నాం అనలేదండి
ఓకే ఓకే నాకట్లా వినిపించిందండి గీరుతున్నామంటే ఆ మాసైడ్ ఏదైన దురద అనిపించినప్పుడు మేమ
అవును ఉ అవునవును హు గీరుతున్నామంటారు కరెక్టే మీరు సొరకాయ పీల్ చేసేదాన్నేమంటారు
ఆహా సొరకాయ పీల్ ఆ
ఆ సొరకాయ గానీ బీరకాయ గానీ పీల్ తీస్తాం కదా మనం
అవునవును
దాన్నే ఏమంట్రు దాన్ని
ఆ అది ఏమంటరబ్బా తొక్క తీయడం గాని
ఆహ్ అ హా ఓకే ఆ ఆ మా సైడు గీరుతున్నా సోరకాయ గీరుతున్నా బీరకాయ గీరుతున్నా అంటారనమాట
ఆ చెక్కడం ఆ పొట్టు చెక్కడం గాని తొక్క చెక్కడం ఇట్లా అంటాం
అట్లా మీరదే గీరుతున్న అంటే అనంటే నాకదే ఐడియా వచ్చింది
కానీ ఏ ఏ భాష అయితే ఏముందిగా ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది అసలు ఒక్కతె లాగానే మాట్లాడుతున్నాం ఏ సైడ్ అయినా కానీ అంత ఒకటే అయిపోయింది ప్రజెంట్ అయితే
ఆ అదే అదే అండి కాపోతే కొంచెం గా ఉండ్
లాంగ్గ్వేజ్ అయితే చాన ఇష్టం అండి అసలు అంటే ఏదో రిఫ్రెష్ అన్నట్టనిపిస్తది
ఓకే ఓకే
క్యూట్ గా గాని ఆ నాటిగా అనిపిస్తాది
మాదేంటంటే ఆ రూట్స్ అనమాట ఇగ పల్లెటూరులో నార్మల్ గా ఎట్లా మాట్లాడతాం ఇప్పుడు కొంచెం మనం చదువు కున్న వాళ్ళం ఏం చేస్తాం అంటే దాన్నీ కొంచెం ఇంప్రూవైజ్ జెసి మాట్లాడతాం దాన్ అట్ అట్లా చేయకుండా ఆజ్ టీజ్ అట్లా మాట్లాడితే కొంచెం ఫన్నీగుంటది విన్డానికి కూడా బాంటది
ఉ కానీ నా లాంగ్వేజ్ ఎట్లాంటే చిన్నప్పుడు ఉండింది ఊర్ లలోనే పెరిగాం కానీ ఆ లాంగ్వేజ్ ఇప్పుడోచ్చి మాట్లాడితే వంత వింతగా చూస్తారు అసలు అం టే ఎ గ్రహం నుంచి వచ్చినారు వీల్లన్నట్టు ఫీల్ అయిపోతారు అట్లా మాట్లాడితే. అందుకి ఇప్పుడా ఆ లాంగ్వేజ్ ఏళ్ళిపోయింది, చిన్నప్పుడు మాట్లాడేది ఏళ్ళిపోయింది, ఇప్పుడు అంటే ఇది మధ్యస్థంగా ఉంది అటు ఒరిజినల్ స్లాంగ్ కాదు. పాతది గాదు.
ఆ ఓకే కొత్తది ఇప్పుడు ఆ మిడిల్లో ఓకే మాకేంటంటే మా చుట్టూ కూడా మొ మొత్తం అదే లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉంటరు కదా.
ఆ
ఇగ ఆటోమేటిగ్గా అదే వస్తది అన్మాట.
ఆహా
ఆ సో అట్లా లాంగ్వేజ్ ఇంకా ఏం మరవలేము.
అవును అవును.
ఆ ఆ ఇంకా అండి. ఎం తిన్నారు లంచ్లో?
లంచ్ లోనా అది కాబోలీ చనా ఉంటుంది కదా అండి వైట్ వి శనగలు. ఆ అది కర్రీ చేశాను, దాంట్లోకి మామూలు తంపుడు బియ్యం దొరుకుతయి కదా రెడ్ రైస్ కానీ అట్లా ఆ అవి చేసానండి.
అవునా అండి.
మేము ఇప్పుడు ఏమంటరు డైట్ ఫుడ్ డైట్ ఫుడ్ తీసుకుంటున్నం.
ఓకే డైట్ మెయింటేన్ చేస్తున్నారా హా ఆ ఓకే ఓకే ఇంకా ఏమేమి తీసుకుంటారండి డైట్ ఫుడ్ లోకి అంటే నార్మల్ డే లో ఎట్లా తింటారు.
నార్మల్ అయితే ఆహా ఆ మార్నింగు ఆ స్టార్టింగ్ తోనే వేడి నీళ్లు కానీ, సబ్జా సీడ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కి ముందు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నా వైట్ రైస్ కానీ వైట్ అంటే రవ్వ కానీ అట్లాంటివి లేకోకుండా అంతా ఆ బ్రౌన్ రైస్ తో దోశ చేసుకోవడం గాని మిల్లెట్స్ తో దోసే గానీ, గ్రీను పెసలుంటయి కదా పెసరట్టు దోస ఇట్లా అంతా ఆ ఇట్లా హెల్దీగానే ఉంటుందండి రాగి దోస కానీ ఆ ఇ ట్లా ఉంటుంది, ఇవి లేనప్పుడు నార్మల్ స్ప్రౌట్స్ కానీ ఏవన్నా ఫ్రూట్స్ దానికి యాడ్ చేసుకోవడం కానీ ఇట్లా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఆ అయ్యో లేదు నోనోనో ట్రై చేసాం గానీ కానీ అది ఆ ఎవరికి సెట్ అవతదో వాళ్ళకే అవుతది అండి.
అవునా అండి. ఓకే అయితే ఓట్స్ అందరికి సెట్ అవ్వదు అనమాట.
తినచ్చు ఒకసారి ఓ ఇ ఇప్పుడు మనకి టైంకి లేదు కుదరదు అన్నప్పుడు తినొచ్చు కానీ రెగ్యులర్గా అంటే అసలు అమ్మో అవ్వదు.
హా హా హా అదే అదే మేము కొన్ని రోజులు తిన్నామండి ఓట్స్
ఆహా
కొన్నీ చేసా అన్నమాట దోశా, పొంగనాలు అమ్లెట్ అట్లా చేసా
ఆ
ఆ పర్లేదు బానే ఉండింది
ఉ కానీ ఎంత మనం మామిడికాయ ఏసుకొని తిన్నా మన ఫుడ్ ఇంతకు ముందు ఎట్ల వండుతే అది తింటేనే
ఉన్నట్టు ఉంటది
సాటిస్ఫాక్షను ఈ డైట్ ఇది వన్ వీక్ బా బాగుంటుంది అసలు అదేదో ఏదో సాధించేయాలనంత కసిగా తినేస్తామా ఇంకా జూస్ కోండి ఇంకా వన్ వీక్ అయిన తర్వాత ఏం లేదు ఖచ్చితంగా తినేయాల్సిందే ఇంక మన ఫుడ్ చేసుకోవాలి ఇంకా అసలు ఆరాటం అయి ఎట్లుంటుందంటే అబ్బో
ఆవును ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటది
అవును మే
ఉ
మీరు అండి మీరు డైటూ లో ఉన్నారా ఆ ఎట్లాంటి ఫుడ్డు మీరు తీసుకుంటారూ
డైట్ కాలే కాని హెల్దీగా తిందామ అని హెల్దీగా తింటున్నాము అండి ఒక వన్ టూ మంత్స్ నుంచి అంటే షుగర్స్ కట్ అవ్ బయట ఫుడ్ కట్ అన్నమాట మెయిన్ మేజర్ థింగ్స్ ఇవి రెండు
హుమ్
అండ్ నైట్ టైమూ ఓన్లీ చపాతీస్ అనమాట చపాతీ అంటే మన గోధుమ పిండి అండ్ జొన్న రొట్టె పిండి ఉంటది కదా ఆ రెండు మిక్స్ చేసి చేస్తాను ఆన్నమాట
ఉ
ఉ ఆఫ్టర్నూన్ రైస్
ఆ అక్కడ మీ సైడ్ ఎక్కువ ఇది అంటే జొన్నలు కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు కదండీ ఖచ్చితంగా మీ భోజనంలోకి మంచి విషయం చాలా అంటే అవి మర్చిపోతున్నారు అండి జనాలు చాలా మంది జొన్నలంట సద్దలు ఇట్లాంటివి మనేస్తున్నా కానీ నేను విన్నాను ఏప్పటినుంచో అంటే తెలంగాణ సైడ్ ఖచ్చితంగా తీసుకుంటారు ఈ జొన్న రొట్టెలు గాని
ఊ ఇంకా మాకు ఊర్లలో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చాలా వరకి ఇంతకు ముందు జొన్న రొట్టె ఉండేది ఆనమాట రొట్టె చేసుకొని కర్రీ వేసుకొని తినేసి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ దోశలు, ఇడ్లీలు ఇవన్నీ వచ్చినాయి గానీ అంతకు ముందు రొ ట్టెలు చేయడము లేదంటే దానితో జావా ప్రిపేర్ చేయడం ఉండేది
చాలా మంచి విషయం అండి అసలు
ఆ బాగుంటది ఇప్పుడు కొనం మంచి మనం కొంచెం హెల్దీ గాని లేకపోతే షుగర్స్ అని బీపీస్ అని నైట్ టైమ్స్ షిఫ్ట్ చేసుకున్నారు
ఉమ్
రోటీ తినడం లావైపోతున్నాం అన్నట్టూ
ఉమ్
అనేసి నాకు రోటీ చేయడం రాదనమాట సో అందుకనేసి హాఫ్ ఆఫ్ అదే మన వీట్ ఫ్లోర్ ఆఫ్ ఇది ఆఫ్ కలుపుకొని చపాతి లాగా చేస్తాను
ఆ
ఆ సో అట్లా తింటారన్నమాట మేము నైట్ టైమ్స్
నేనైతే ట్రై చేసాను గానీ జొన్న రొట్టెలు నావల్ల కాలేదు అస్సలు
తినడం అవ్వలేదా చేయడం అవ్వలేదా
తినడం అయితే ఐ కెన్ మ్యానేజె అంటే నేను తినగలను కానీ చేయడం అంటే అసలు అవ్వని పని
నాకు కూడా రాదండి మా అమ్మ కూడా నేర్పిస్తాంది చూపించిందిలే గాని అవ్వలేదు అనమాట నాకు అసలు మువ్ అవ్వట్లేదు
ఉమ్
ఆ ఇంకా అనేసి నేను ఇట్లా నేను కొంచెం మాడిఫై చేసు కొని నేను ఇట్లా ఆఫ్ ఆఫ్ వేసుకొని ఇట్లా చేస్తాన్నా ఇంకా
ఆ ఇది మంచి పద్ధతి అండి అంటే మనం మొత్తానికి వదిలేయకుండా టూ టు త్రీ ఏవైనా వెరైటీస్ కలుపుకొని చేయడం కూడా మంచిదే చానా
ఉమ్ అట్ల అనేసి ఇగ అట్ల చేస్తున్నాం అనమాట
ఉమ్
ఊ
అమ్మగారు బా చేస్తారా అండి ఈ జొన్న రొట్టెలు ఇట్లాంటివి
ఆ బా చేస్తారండి వాళ్ళకు బాగా అలవాటు అనమాట చేయడం ఉమ్ ఉమ్ చిన్న ప్పటి నుంచి కూడా చేసేవాళ్ళు
ఉమ్
సో అట్లా మనల్ని కొంచెం చదివిచ్చారు కదా మనం వంటజోలికి రానిచ్చేవాళ్ళు కాదు చిన్నప్పటి నుంచి
ఆ
సో అట్ల మనం ఏం నేర్చుకోలే అనమాట
మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి కుకింగ్ అంటే చేయడం లైఫ్ స్టైల్ గా
ఆ చేస్తా అండి ఇష్టంగానే చేస్తా ఫస్ట్ ఏదన్నా కొత్తది ఏదన్నా నేర్చు కోవాలంటే బాగా ఇంట్రెస్ట్ నెక్స్ట్ టైం చేయాలంటే మళ్ళీ బధకం చెయనిగ
ఉమ్
దాన్ని చెడగొట్టేస్తా ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తా
ఉ
నార్మల్గా ఏంటంటే కొందరికి చేయంగా చేయంగా పర్ఫెక్ట్ అయితారు కదా
ఆ
నాది మొత్తం రివర్స్ అనమాట నాది ఫస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తది నెక్స్ట్ చేసినప్పుడు ఇగ రాదు
ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు ఫస్ట్ వంట అంటే ఎట్లాగైనా దీని ఏం చేయాలి మంచిగా టేస్టీగా చేసి తినిపియాలి అంటే అది ఉత్సాహం వేరే ఉంటుంది
ఆ సో అట్లా అట్లా ఇంకా టూ త్రీ టైమ్స్ కు వచ్చేసరికి అది కాస్త చల్ల పడిపోతుంది అనమాట ఇక ఆ తినసాం కదా చేసేసాం కదా అన్నట్టు
మా సైడ్ అయితే మీకు తెలిసే ఉంటది రాగి సంగటి కానీ ఇది చాలా చాలా చాలా ఫేమస్ అండి
ఫేమస్ ఆక్చువల్ గ నాకు ఇంట్రెస్ట్ అండి అది ఇప్పుడన్న ఒకసారి చెయ్యాలి తినాలి ఎంత ఊరిస్తారు కదా దీన్ని ఎట్లాంటది టేస్ట్ చేయ్యాలి అని అని ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు నేను ఇవెన్ టేస్ట్ కూడా చేయలేదు దాన్ని ఇంతవరకి
నాకు అసలు ఇష్టమే ఉండేది కాదు నా చిన్నప్పుడయితే ఎంత మంచి రాగసంగటి చేసినా నేను తినేదాన్ని కాదు అస్సలు అంటే ఆ అన్నం మిగిలిపోతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయినా తినేదాన్ని అది చదిదైనాగాని అంతా అట్లా ఇష్టం లేకపోయింది కానీ వన్స్ ఇంకా పెళ్లయిన తర్వాత నేర్చుకోవాలి హస్బెండ్ కి ఇష్టం
ఆ తప్పదు కదండి ఇగ ఓకే అండి మరి హలో ఆ ఉంటామండి మరి బాయ్